హలో ప్ర వలికా ఎలా ఉన్నావు మాపట్లేదు ఒక్క నిమిషం ఆగండి నాకు నీ వాయిస్ క్లియర్గా వి
ఏదో వినిపించట్లేదా
హలో బాగున్నావా
బాగున్న మీరు బాగున్నారా
నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఏం వంట చేశారు
దొండకాయ పచ్చడి చేసాను
అవునా నాకు ఆ ఆ వంట గురించి కొంచెం చెప్పగలరా
ఆ తప్పకుండా చెప్తాను
ఆ చెప్పండి
ముందుగా లేత దొండకాయలు తీసుకోవాలి
ఓకే
వాటిని బాగా కడగాలి బాగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టి కొన్ని కొన్నిగా వేపుకోవాలి ముందుగా
ఓకే
కొన్ని కొన్నిగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ ఒక ఐదు నిమిషాల వరకు వేపాలి ఐదు నిమిషాల వరకు వేపుకొని రంగు మారేంత వరకు వేపు కొన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
ఆ గిన్నెలో తీసుకున్న తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలి
ఓకే
మళ్ళీ అదే నూనెలో ఆ ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకు కొని వాటికి సన్నగా ఘాట్లు పెట్టుకొని వాటిని వేపుకోవాలి వేపుకొని అవి కూడా మళ్ళీ వేరే గిన్నెలోకి వేరే గిన్నె వేరే గిన్నెలో వేరే గిన్నెలోకి వేరే గిన్నెలోకి తీసుకొని అలాగే అలాగే టమాటాలు కూడా తీసుకోవాలి తీసుకొని వేపి పెట్టుకొని అన్ని చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు
జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉ పోపు మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు
అవునా చాలా రుచికమైన దొండకాయ పచ్చడి రెడీ అవుతుందని అంటున్నారు
అవును చాలా బాగుంటుంది
నేను ఈ రోజు చనా మసాలా గురించి చేశాను దాని గురించి చెప్పాలని నీతో అనుకుంటున్నాను కానీ దీనికంటే ముందు మేము జనవరిలో అరుణాచలం వెళ్ళాము అది చాలా చాలా మంచి ప్రదేశం దాని గురించి చెప్పాలనుకుంటున్నాను నీకు కూడా వీలు అంటే నువ్వు దానికి వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాను
తప్పకుండా నేను ఇంత వరకు వెళ్ళలేదు
చలంలో గిరి ప్రదర్శన అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది అందుకే అది చూసి మేమ్ వెళ్ళాము అక్కడ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షణ గురించి గిరి ప్రదర్శిణలో
ఉ
ఏడు గంటలు పట్టింది కంప్లీట్గా గిరి ప్రదర్శన చేయడానికి తర్వాత మాకు దర్శనం అయింది అక్కడ నుంచి మేము పాండిచ్చేరికి వెళ్ళాము పాండిచ్చేరిలో చాలా బీచెస్ ఉన్నాయి అక్కడ పిల్లలు చాలా సం సంతోషంగా ఆడుకున్నారు అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము దాని పేరు నాకు అంత గుర్తు లేదు బట్ అందులో చాలా రుచికరమైన భోజనం రుచికరమైన ఐటెమ్స్ అన్ని చాలా తిన్నాము ఇంకా నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా నా గురించి
ఆ అక్కడ స్పెషల్ ఐటెమ్ గా ఏం పెట్టారు రెస్టారెంట్ లో
అక్కడ చికెన్ ఐటెమ్స్ చికెన్ ముగులాయ అని చికెన్ పెప్పర్ చికెన్ అని చాలా రు రుచికరమైన వంటకాలు ఉన్నాయి నాన్ వెజ్ ఐటెమ్స్ ఎక్కువగా మంచి టేస్ ఉన్నాయి వెజ్ కంటే నాన్ వెజ్వి చాలా బాగున్నాయి
అవునా అంటే సముద్ర అంటే సముద్ర తీరం కదా
ఆ అందుకు అక్కడి అక్కడ చూడదగిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయ్ బీచెస్ ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ బీచెస్ ఉన్నాయి అందులో వైట్ శాండ్ బీచ్ అని చాలా బాగుంది అక్కడ నా చిన్న కూతురు చాలా ఎంజాయ్ జేసింది పిల్లలు స్కూల్కి వెళ్ళారా
ఆ వెళ్ళారు
అవునా
మీ పిల్లలు వెళ్లార
పెద్దవాడు ఏ క్లాస్ చదువుతున్నాడు
ఫోర్త్ క్లాస్
లావణ్య ఫోన్ ఏమైనా చేసిందా ఈ మధ్యలో
ఆ లేదు చేయలేదు వారం రోజుల క్రితం చేసింది ఊరెళ్తున్నాము అని చెప్పింది వచ్చిన తర్వాత చేస్తుందేమో చూడాలి
దాని పుట్టిన రోజురు నేను ఇక్కడ ఊరిలో లేను అందుకే నేను దానికి కాల్ చేయలేకపోయాను
అయ్యయ్యో నేను చేశాను
అవునా ఎప్పుడైనా వీలున్నప్పుడు మనం కలుద్దాం మన చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకుందాం
తప్పకుండా కలుద్దాం
ఇంకా ఏమైనా చెప్పగలవా ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయా నీకు
ఆ అంటే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో
హ్మ్
అవి పూర్తి చేసుకొని కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి
అవునా నేను కూడా వర్కౌట్స్ చేయాలనుకుంటున్నాను కానీ తగిన సమయం లేక నేను చేయలేక పోతున్నాను మళ్ళీ వెళ్ళి చిన్న పాపను తీసుకొని రావాలి
ఆ అలాగే వెళ్ళిరా
ఓకేనే మరి ఉంటాను
ఓకే బాయ్